ఆ కాలగానా ఉన్నా న ఎందాకే హస్ హష్టల్కి వచ్చి అట్లా పట్టుకున్నాను ఫోన్ చేసా
ఏంటి మరి హాస్టల్ విశేషాలు
హాస్టల్ అంటే ఏముంది ఇలా తెలుసు కదా చూస్తూనే ఉండుంటావు న్యూస్ లో
ఆ అవును చూశాను అన్ని యుద్ధాలే జరుగుతున్నాయిగా ఆ దేశం దేశాల్లో ఈ దేశాల్లో
ఏవో రెండు దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయంట అదే జరుగుతుంది ఇక ప్రస్తుతానికి
అవును అవి ధర చేసుకోవడంం ఏంటో కాని మనకు ఖర్చులు పెరిగిపోతున్నాయి్
కరచల్ వరి పోడమేంటమా కయితే మా ప దారుణంగా అయిపోయింది గ్యాస్ రేట్ పెరిగిపోయిందంట పెట్రోల్ రేట్ పెరిగిపోయిందంట
అది చూసాను నేను కూడా
ఆ దాని వల్ల మాకు హాస్టల్లో కూడా ఫుడ్ సరిగ్గా పెట్టడం లేదు ఈ మధ్య
అవునా మరి మీరేం అనలేద వాళ్ళని ఎక్కడుంటవు నువ్వు హాస్టల్ లో అంటే
ఆ నేను ఇక్కడ సిటీలోనే సిటీ లోనే ఉంటున్నాన్ టా
అవునా మరి మీరేం అడగలేదా వాళ్ళని
అంటే అడిగాం మరి ఎందుకు ఇలా అంటే, గ్యాస్ లేదు రేట్లు పెరిగిపోయాయి అని చెప్. తున్నారు. సరే అని మేము కూడా అనుకున్నాం.
అవునా ఆ వాళ్ళు పెట్టుకోవడం ఏంటో గానీ ఈ గ్యాస్ ధర పెరిగిపోయింది చూడు అసలు
హుమ్ అదే కదా మరి మీకు ఉందాన్
ఆ ఒకటి ఉంది ఇగ ద్ ఇది అయిపోతే మన కట్టెలు
ఎక్కడ నువ్వు మంచిగా ఊర్లో ఉన్ టున్నట్టు ఉన్నావ్ కదా
ఆ అవును ఊర్లో ఉన్నా కూడా ఇక ధరలైతే అంతే కదా
అంతేగాని ఊర్లో ఉంటే ససం ఉండదు గ్యాస్ పైన కూడా మంచిగా కట్టెల ప చే కోచ్చ తనేచ్చు
మరి ఇంటికి రావచ్చు కదా ఇక పండగ కూడా ఉంది కదా ఇప్పుడుగాదే ఉంది కదా
చూడాలి నా ప్రస్తుతానినికి అయితే హాస్టల్లో లో కూడా ఏం పట్టారు లేదు మొన్న శనివారం రోజు ఉప్మా పెట్టారు ఆ ఉప్మా తర్వాత మళ్ళా ఆ తర్వాత రోజు పులి హోర బెట్టా తప్ప బెట్టా మళ్ళా సండే మళ్ళీ ఉప్మా పెట్టారు ఈ రోజు ఇట్లు పెట్టారు
దీని వల్ల అసలు సరిగా అన్నం కూడా తినట్లేదు కదా ఇ మనం ఈ యుద్ధాలు ఏంట ఎంత ఎంట
అవును అదే కదా మళ్ళీ హాస్టల్లో నిన్న వెళ్ళేసరికి ఉప్మా పైన మూతలేదు ఏ రోజు రోజు వెళ్ళేసరికి చట్నీ పైన మూతలేదు.
నీట్ గా ఉండ దెమో కదా ఇగా హాస్టల్ అంటే
మంది ఉంటారు కదా వాళ్ళు చెయ్యాలనుకుంటే నీట్గా చెయ్యొచ్చు. కాని మరి అనుకోవట్లేదు ఆ అంటే ఎందుకో.
అవునా కానీ చాలా మంది ఉం టరు కదా ఇగ ఏం చూస్తారు నీట్గా దా అన్ని చూడాలంటే కష్టమే కదా వాళ్ళకు కూడా.
తుంది కూడా గాని ఒక మూత పెట్టడానికి ఎంత టైం పడుతది చెప్పు ఒక వన్ మినిట్ పడుతది.
ఇగ మనమే వాళ్ళకి ఒకసారి చెప్పి చూడాలి కొంచెం ఇది నీ
ఆ అదే అడిగాను. ఆంటీ ఎందుకు మూత పెట్టలే అంటే జ స్ట్ ఇప్పుడు ఇలా పెట్టేసి ఎల్లానురా పెడతానని అప్పుడు పెడుతుంది.
అవునా వాళ్ళు అలానే చెప్తారు. అది ఒక గంట నుంచి ఓపెన్ చేసే ఉంటది కాని వాళ్ళు అలాగే చెప్తారు.
అంతే కదా నిన్న మధ్యాహ్నం కూడా అలా జరిగింది. నిన్న మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నం నైట్ భోజనానికి వచ్చేసరికి పెట్టుంది. దాని పైన మూత లేదు మేము వచ్చాక మూత పెట్ పెట్టింది ఆంటీ.
అయ్యో అవునా. నేను కూడా ఒకప్పుడు హాస్టల్లో ఉన్నాను రా. అక్కడు కూడా అంతే దేని మీద మూతలు ఉండవు. అప్పుడప్పుడైతే అందులో ఎంటికలు అవన్నీ వస్
అయితే అయితే నీ కూడా తెల్సు అన్నమాట అయితే మేము వెళ్ళిన తర్వాత ఆంటీ మూత పెట్టింది. మేము అనుకున్నాం పాపం మా తర్వాత వచ్చే వాళ్ళు అది ఎప్పటి నుండో మూత పెట్టుంది అనుకు కొని తింటరు ఇగా పిచ్చోళ్ళు అయిపోతరు అనుకున్నా, అదే జరిగింది కూడా.
కదా వాళ్ళకేం తెలుస్తుంది. మనం అంటే చూసాము, చెప్పాము. వాళ్ళే
హ్ అంతే కదా వాళ్ళు పాపం ఫ్రెష్గుందేమో అనుకొని వస్ తింటారు
నిజమే ఎప్పుడో చేసిన పప్పు, అన్నాలు అవ
ఆ మళ్ళీ మొన్న మా ఫ్రెండ్ కి సాంబార్ లో ఒక వెంట్రుక వచ్చిందని చెప్పింది.
మరి ఏమన్నారు వాళ్ళు. ఆంటి పట్టించుకుందా అసలు వచ్చిందని చెప్తే.
అలాని చెప్తరు అంతే.
వాళ్ళనే తినమనాలండి అప్
ఆ ఇగా అంతే అందరు ఒకలా ఉండరు కదా వాళ్ళు తింటారు. వాళ్ళకి మాకేం ప్రాబ్లం లేదు అంటారు తింటారు. బట్ మనకి మంచిగా అనిపయదు కదా.
నిజమే వాళ్ళు వండుతారు కాబట్టి ఎలాగై నా తింటారు. మనం చూసే వాళ్ళకి ఇబ్బంది.
జరుతుంది మళ్ళీ హాస్టల్ లో కర్రీ కూడా పెట్టడం లేదు ఓన్లీ పప్పు చేస్తున్నారు మధ్యాహ్నం కూడా నైట్ కూడా ఓన్లీ పప్పు
అయ్యో అది తినలేము అది ఎలా ఆకలితో పడుకోలేము
అదే కదా అడిగితేనేమో గ్యాస్ట్ లేదు అని చెప్తున్నారు గ్యాస్ మరి ఒక వీళ హాస్టల్ లోనే లేనట్
కంప్లైంట్ చెయొచ్చు కదా మీరు ఒకసారి సరిగ్గా పెట్టండి అంటూ
చేసాం యాజమాన్యా క చెప్తుంటే కూడా వాళ్ళొ ఒక వారం రోజులు లా డని చెప్తున్నారు ఇక అందరి
వాళ్ళు అలాగే చెప్తారు వాారమంటారు అది కాస్త దన్నిల దాకా పొడిగిస్తారు
ఆ నేను నేను అన్నాను సరే అన్నయా మర్చ సర్దుకుంటాం మీరు రేట్లు పెరిగినా ఎలాగో కర్రీ చేయలేన అని చెప్తున్నారు చెయ్యకండి పెరిగైనా మంచిగా పెట్టొచ్చు కదా నీళ్ళు పెడుతున్నారు మర అని అడిగాను
ఏమన్నారు మరి అన్నయ్య
ఆ అంటే మరీ పెరుగు మంచిగా పెడితే మీరు గ్లాసులలా పోసుకొని వెళ్తారు కదరా సరిపోదు కదా అని అన్నయ్య అంటున్నాడు
అలాంటప్పుడు మరి పేరు గన్నా సరిగ్గా పెట్ట పె లే ఫుడ్ అనా సరి పెట్టాల
ఆ అయితే నేన్నాను అన్నయ్య మీరు నీళ్ళు నీళ్ళు పెడతారుబట్టి గ్లాసులలో పోసుకుంటారు మీరు మంచి పెరుగు పెడితే మీరే ఒక కప్లో పోసిస్తే అదే తింటారు కదా అని నేను అన్నాను
అవును నిజమీ కద మరి వాళ్ళు అలా సరిగ్గా పెడ ఇత మనమే వాళ్ళ ఎంత పెడతా అంత తినేస్తాం గదా
ఉమ్ అదే గదా ఎలాగో కర్రీ చేయట్లేదు ఉ పెరుగైనా మంచి ఇంత పెడితే తింటాం గదా కనీసం
అవును నిజమే కనీ హస్టల్ కష్టాలు అసలు మామూలే
మామూలా మామూలు నార్మల్ గానే ఎక్కువ ఇప్పుడు గ్యాస్ లేకపోవడం వల్ల ఇంకా ఎక్కువయిపోయాయి అనిపిస్తుంది నాకైతే
నిజమే ఆ రెండు దేశాలకు అసలు ఏంటో ప్రాబ్లం తెలియట్లేదు గానీ అవి కొట్టుకోవడం ఏంటో మనకు ధరలు మండిపోతున్నాయి
ఆ ఏదో సామెత గుర్త వచ్చింద్ర నువ్వు నువ్వు కొట్కొ నా మీద ధర ఎంతన్నాడ్
నిజమే అవి రెండు కొట్టుకోవడం ఏంటో కాని మార్కెట్లో ధరలు చూడాలి
హుమ్ కానీ కొన్ని కొన్ని వాటి రేట్లు కూడా తగ్గినాయిరా లైక్ కోడి గుడ్ల రేటు కూడా తగ్గిందని అంటున్నారు
ఆ అవును చూశాను నిన్ననే చెప్పారు వార్తల్లో కోడిగుడ్డు ధరలు తగ్గిపోయాయి అంటూ అవి తగ్గిన గూడా ఇక్కడ మన గ్యాస్
ఉ అవును మరి మీ సైడ్ ఎలా ఉంది ధర
కోడుగుడ్డు ఒక్కటి నాలుగు రూపాయలు ఐదు రూపాయలు అంట
అంత తక్కువకి ఇస్తున్నారా అంటే మొన్నటి వరకు ఏడ్ రూపాయలు కమ్మారని విన్నాను నేనైతే
ఆ అవును అంటే అది పాతదేదైనా ఉంటే ఏడు రూపాయకి ఇచ్చారు ఇప్పుడు నువ్వు కొత్తగా తెచ్చిన కొడుగుడ్లు అయితే నాలుగు ఐదు రూప వాళ్లనే అంటున్నారు ఇంకా నేనైతే కొనలేదు వెళ్లాలిగా
ఇలాంటప్పుడే ఎక్కువ తినాలిరా మళ్ళీ ఆ ఆరోగ్యంగా కూడా ఉంటాం తర్వాత మళ్ళీ రేటు పెరిగితే ఎలాగో కొనలేము
నిజమే ఆ కోడిగుడ్లు అవన్నీ తింటానే కదా మన ఆరోగ్యం కూడా బాగుంటది
తీసుకోండి మరి ఇలాంట అప్పుడే తక్కువ ఉన్నప్పుడే కొన్ని ఎక్కువ తీసి పెట్టుకుంటే తర్వాత ఉపయోగపడతాయి కదా
ఆ తీసుకోవాలి ఇగ అమ్మకి ఒకసారి చెప్ప అతే అమ్మ ఆలోచించి తీసుకుంటది ఇక
దగ్గరేనా మరి మీరు చాలా దూరం వెళ్ళాలే
దూరం ఏం లేదు దగ్గరే వెళ్ళి తెచ్చేసుకుండా అయిపోతాయి కానీ మార్కెట్ అంటే అంటే ఇక వెళ్ళాలి గదా టైం పట్టుద్ది
అవును అయినా కొన్ని ఎక్కువనే తినండి ఇట్లాంట అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు
ఆ తినాల్సిందే అసలే ఎండలు మండిపోతున్నాయి ఈ ఎండకి ఏదో ఒకటి తినకపోతే కళ్ళు తిరిగేలాగా ఉంది
అవును అలానే ఉంది పరిస్థితి మరి వంట చేసుకుంటున్నారా గ్యాస్ అయిపోతుంది అని అలానే ఉంటున్నారా
ఏ అలా ఏం లేదు గ్యాస్ సపోయినా పల్లెటూరకా కట్టలు పయ మీద చేసేసి తినేడేమే అలా అని ఖాళీగా ఉండలేం కదా
ఆప్షన్ ఉంది
ఆ మాకంటే ఆప్షన్ ఉంది మీకు హాస్టల్ అసలు ఎలా ఉంటుంది
లేదురా ఇక్కడ హాస్టల్లో కూడా ఇక్కడ హాస్ట హట లో కూడా అలానే చేస్తున్నారు చాలా వరకు కట్టెల పోయిపోయినా వంట చేయడం స్టార్ట్ చేశారు
ఇంకోన్ని రోజులు అయితే మంచి పెడుతూ
అంటే అది వేరే హాస్టల్ల గురించి మా హాస్టల్ అంటే అట్లాంటి రేపు ఎప్పుడి జగ అకు
అందరులోనే ఉంటావా
ఏ చూడాలరా మరి ఆలోచిస్తున్న దాని గురించి
అవునా ఒకవేళ వే ఆ హాస్టల్ల్లో వెళ్లాలి అనిపించకపోతే పల్లెటూరు వచ్చేసేయ్ రా కన్నా అయితే ఓకే బానే ఉంది ఇప్పటికైతే
ఇక్కడ వీలుబట్టే ఆ ఉప్మా నా అది లేకపోతే జావానా అర్ధం అవ్వట్లేదు
అవునా ఇక్కడ పల్లెటూరుకి వస్తే అందరినీ స్నేహితుల్ని కలిసినట్టు ఉంటుంది కాస్త సమయం గడిపినట్టు టుంది అలా కొన్ని రోజులు వచ్చేసేయ్
అంతే అదే అనుకుంటున్నాను వాళ్ళు పెట్టే ఇంత ఫుడ్ అన్నా సమయానికి పెడతార అంటే అదే ఉండదు నేను మధ్యాహ్నం నేను పన్నెండున్నరకి తిందామని వచ్చాను రము కతం ఫుడ్డు లేదు
అవునా అదే మనం ఇంట్లో అయితే అమ్మ బ్రతినులాడి మరి తిను తిను అని అడుగుతుంది ఆ ఆత్మీయత ఎక్కడ దొరుకుతుంది
అడుగినా
నిజమే ఇక్కడయితే ఒక రూమ్ లో ఉండి చదువుకుంటే అమ్మ ఆ డోర్ తీసి తీసుకొచ్చి ఇస్తుంది
ఉమ్ అంతే కదరా అమ్మ లాంటి ప్రేమ వేరే రే వాళ్ళు ఎందుకు చూపిస్తారు చెప్పు
అసలు అమ్మ ప్రేమలో ఉంటది చూడ ఆనందమే వే
ఉమ్ నువ్వయితే ఇంకేంటి మంచి అమ్మ దగ్గర ఉండి ఎంజాయ్ చేస్తున్నావు అద బాగా
చేస్తున్నా అందుకే కద రే నిన్ను కూడా రమ్మని చెప్తుంది వస్తే పడుగ చూసినట్టు ఉంటుంది అ అబతే
చూడాలి ఇంకా రావాలి మరి ఇంకా ఇంక నాలుగు రోజుల్లో వద్దామని అనుకుంటున్నాను
ఆ వచ్చయరా ఎలాగో పంండగ కూడా ఉంది కదా ఉగాదే ఉంది మంచిగా బూరేలు చేస్తారు
ఆ బొబ్బట్లు అంటే చాలా ఇష్టం కదా స్వీట్స్ అంటేనే చాలా ఇష్టం నాకు
అయితే వచ్చేసయి మంచిగా వేడి వేడి బొబ్బట్ల మీద నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఉంట దిరా
ఆ నెయ్యి వేసుకొని తింటే అయితే ఇంకా అమృతములు ఉంటు అనుకో ఇగ్గా
నిజమే మరి వచ్చేయరా
ఉమ్ ఇంకా మరి మార్నింగ్ నుండి ఏం చేస్తున్నావు
ఏం లేదు ఈ పండగ కోసమే ఇళ్లంతా క్లీన్ చేస్తున్నాం సరేరా అమ్ము పడిస్తుంది మరి సరేరా బాయ్
బాయ్ ఉమ్ ఓకే బాయ్